హలో బాగున్నారా అండీ
ఉ చెప్పండి
మీ ప్రాంతంలో వర్షం పడతాదా
పడతది
మీ వాతావరణం ఎలా ఉందంటే మీ ప్రాంతంలో
బానే ఉంది
బానే ఉందంటే మామూలుగా ఎలా ఉంది కొంచెం చెప్తారా
హలో
హలో
ఉ చెప్పండి
బాగానే ఉంది అంటున్నారు కదా అంటే వర్షం పడేలాగు ఉందా లేపోతే ఎన్డే ఎక్కువగా ఉందా వర్షా ఎప్పుడు స్టార్ట్ అయింది వర్షం పడడం
ఫైవ్ కీ
ఫీవకి స్టార్ట్ అయింద ఎండలు బాగ ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు హలో
ఆ చెప్పండి
ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు హలో
ఆ హ లోమాదే నువ్వేమో నాకు చిన్న అక్కకి
మీరుప్పుడేమన్నా మీకేమైనా ఇప్పుడు పని ఉందా అండి
లేదు
మీ దగ్గర సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయ అండి
మీ దగ్గర ఉన్నా మా
అదే మీ దగ్గర కొంచెం సిగ్నల్స్ తక్కువగా ఉన్నట్టుందండి మీరు మాట్లాడేది చిన్నగా వినిపిస్తుంది
మా దగ్గర బానే ఉంది
అవునా చేస్తుంటారండి మీ వైఫ మీ ఈ సైడ్ ఏం పంటలు ఎక్కువగా వేస్తా ఉంటారు కూరగాయల లేపోతే ఏం పంటలు పడతా ఉంటారు ఎక్కువగా
ఐడియా ల్
ఏంది
ఐడియా లేదు
వు అంటే మీరు మీ ఊరు దగ్గర ఉండరా లేకపోతే ఎక్కడన్నా ఉంటారా అ
ఊరు దగ్గర
ఉ ఉ మీరు పల్లెటూరా లేపోతే సిటీయాన్ టౌన్ పట్టనమా
టౌనే
అవును. అందుకే మీకు తెలియవ కంక్లూజన్ గురించి. హలో.
అవును అవును.
ఉమ్ మీరేందుకండి చిన్నగా మాట్లాడుతున్నారు కొంచెం పెద్దగా మంచిగా మాట్లాడచ్చు కదా.
ఏందమ్మా.
హలో.
గట్టిగానే మాట్లాడుతున్నాను.
ఆహ్. ఇంకేంటండి మీరు. జాబుల కోసం ఇప్పుడు ఈ మధ్య రోజులు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా చాలా మంది.
అవ్.
ఎందుకంటారు.
తెలీదు.
ఆహ్ ఆహ్.
హలో.